అవునవును
నమస్కారం అండి
మే
అయన్న పర్సనల్ చ చెప్పకూడదుం మీకు తెలీదా
అయితేతే మడి
తిన్నామండి మీరు
ఆ తన్నావడి
ఏం తిన్నార ఏమి
సారిే నన్ంత నజ పజ
హ
అకా
మేం మేము పన్నీర్ కర్రీ తిన్నామండి పన్నీర్ కర్రీ వెజ్ సలాడ్ రైస్ కావాల బటర్ మల్క్
సం లేదండి
చికెన్ లేదండి నైట్కి
నైట్ బిర్యానీ అండి
నా అవుడి కుదిర్తే నైట్ బిర్యానీ కుదరకపోతే నైట్ మెస్లో రైస్
అయండి ఏంటండి
అంటే డబ్బులు ఉండాలి కదాం అంటే నాక్కడ డబ్బులు లేవు మా ఫ్రెండ్స్ ఏమన్నా మా ఫ్రెండ్స్ ఏమన్నా పార్టీస్తే వెళ్తా లేదంటే లేదు
హ
అదే
సకా
ఆ
ఇంత ఏంటండి విశేషాలు
ఏముంది ఎండలు ఎట్టున్నాయి మీకెళ్ళి
చ దర
అవునా దర అంట
బాగా చాలా ఎంట ఉండండి
మాకు కూడా చాలా ఎండే ఉందండి
నీ ఎండ దెబ్బతి తెచ్చిపోతామ
ఎన్ని డిగ్రీది ఉంది మీ తడం
ఆ
ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉందండి
అ అవునండి
హండ్రెడ్ ఉంటే అస్తలు ను ఫోన్ మాట్లాడగలుగుత వం అ తర్కి
అందు తేని నేచన్నం మాటకన్నా
హండ్రెడ్ ఉండదండి హండ్రెడ్ ఉంటే కూర్ద అవుతుమ్ మ
అవునండి అవునండి ఎమో ఎధో చుదమ్ అండీ
పనిస్తా అంటే ఒక యాభై ఆలా ఉంటదమ్
ఏమో అండి బయటసే అందనిస్తున్నాండి
బయటికి వెళ్తామన్నారు ఇగ్రీడ్ అంటున్నారా
అవునా అండి
అందుకని ఇ పైపడి ఇంకోల ఉంటున్నారా
అవునండి
సంబంధం పొందండి
ఏంట అండీ అంటన్నా
ఎమానా ఉనాయా విధం వల్ల
ఏం లేదండి ఉత్తమం మంచిదండి తుదచ్చ ఆ అండీ చూచ్చపోతండి
ఉమ్
మా ఊళ్ళ యుద్ధం అవుతుందండి పోయనా
మీ ఊర్లో కూడా యుద్ధం జరుగుతున్దా
అవున్ అండీ
ఉమ్ జరగనీయంండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి
చర్చ్చిపోతా వద రండిడి ఇ వెళ్తారుండి
యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం చాలా మంచి విషయం అండి బాబు
ఉమ్ చెట్టు విడేస్త ఉందండి మీ పడి చెయండి
ఆ సర్టిఫట్ ఇస్త చెయిచుకొండి నిన్న పార్టిసిపేట్ చేసినట్టు గుర్తు
చచ్చిపోతారు అండి ప బులే టబ్బ టబ్బ టబ్బ అ చచ్చిపోతారు
రాబోయే తరాలకు మీరు అంటే అంటే రాబోయే జనరేషన్స్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్
అవునండి వల పొందాలండి
ఈయన యుద్ధం చేసేయడ జ
తతి లే వండే
కథలు లేపోతే కొణకుండే
ఉమ్ నా లే
అట్లేది కొపోవడం ఇద్దరిని ఏసేయడం
ఇప్పుడు పెద్ద అతుందండి
ఉమ్
మావోడు నాడు చేద్దాం అ అండి
ఆ నడి ఏపిద్దా డేసే పోయి
ఈ చేత వతే త పది మంది మందరంటే
దెబ్బేస్తారండి
అ అవునండి
యాది కనా తప్పు బాబు
నేన్ అది చె లేదండి
అది సంస్కార హిన్ జస్ అయి ఇప్పుడ వస్తాడు చేయకుడదా తప్పది
హ నేను అదే చెప్పినాండి తప్పు అంతే ఇదే మంచిద్ ఏన్ దేశ దేశ్ చెడు దొడవ అవుతున్నయి మన ఊర్ లోది మీదెంట నంద
దేశాల్ దేశాల్ కొట్టుకుంటేనే మనం మన పని చేేద్దామంటున్నాడా
ఆయ్
దె
ఆ ఆనంద వద్ద చేసి బాగుపల ఉంటున్నానండి
ఆయ్
మన అందరూద్ చేసి బాగు పడదామని చెంతున్నానండి
ఏదైన
తిన్నారండి
తిన్నాను
శాంతం వచ్చిండె బిరియానీ ఉంటదా అండి సిద్ద అవునండి వెడ్జ్ అయిన తరువాత బిర్యాన పెట్టిస్తా అని చెప్పాడండి.
మీరు ఇప్పిస్తర అండి
ఉమ్ మీర్ ఇప్పిస్తారండి ఓద్ద చే దో రేపిస్తానండి
యుద్ధాలు చేసె వాళ్ళ
అవునండి
కాదు మీరేమన్నా ఇప్పి ఇప్పించేదేమి లేదా మాకు
నేనేమి యుద్దాల చెయట్లేదనండి
లేదు
ఇంత చేసిన తరువాత ఎందుకు ఇస్తాను అండి మీకు
హు ఎప్పుడు డేట్ ఏమన్నా చెప్పగలుగుతారా
అది తెలియదండి
ఆ
ఇంపటెంట్ అండి
మ్
దాంతో పాటు బిర్యానీ వండుతానండి అండి
హు
అదికాపోతే ఉన్నారండి
నైన్టీ ఎంఎల్ బాటిల్స్ని మీరు తాగండి పండుకోండి తినండి మీకు ఏం పని లేనట్టుంది
మా తోరూర్ లో నైంటీ ఏం ల్ ఉండపోతే దంచేదండి
మ్
మీదేని ఇబ్బందుందా అండి
మ్ మ్
మీదేని ఇబ్బందుందా
మాకేమి ఇబ్బంది లేదు మీరు తాగండి మాకు ఏమన్నా బిర్యానీ ఇస్తే తింటాం మేము
అయితే రండి అడ్ర కావాలండి
ఆ
అడ్రస్ చెప్పంమంటారా అండి
వద్దు వద్దులేండి అడ్రస్లు వద్దు
సయిట్ ఎల్లిపోండి
హు
తెల్లి తుడివైపుకి రండి
తూరుపుతిరగాలి
ఆ
నువ్వు వంగండి మేము చేస్తామండి
ఆ పండుగకి అందరం అండి కప్పిచిన్న ఎండీ
ఉమ్
ఆ ఇవ్వదండి
తె మీ బన్నీ బా మీకు ఎండలు లేనట్టున్నాయి మీ పని మీకు బాగుంది చిన్నప్పుడు ఎట్టా
మా
చిన్నపిల్లలతో ఆడుకుంటున్నావా
కాదండి చిన్నప్పుడు ధన ఉండేది కదండీ
ఉమ్
అప్పుడు నేర్పితే ఇప్పుడు చంపేసే ఉన్నాం అండి
మ్మ్ అప్పుడు నువ్వు చిన్నప్పుడు నుంచే నువ్వే ట్రైనింగ్ తీసుకోవాలి, ఒకళ్ నేర్పియగూడుదు నువ్వే నేర్చుకోవాల అయన్ని.
ఉప్పుడు మినిమం ఏదో తత్తు పట్టు రెవురంటే తత్తు లే ఇవ్వలేదండి ఇప్పుడు అసలు ఇవ్వులేదండి
నువ్వే నేర్చుకోవాలి అన్ని
ఆట్ కాదండి నేను చెప్పేది
హ్మ్
ఉప్పుడు మచ్చిచ్చేదండి అదన్ నా తలవాదొ పట్టా లోనే అర్థమయ్యేద్ తీ
ఆ అవును
అది ఇవ్వదండి చిన్నప్పుడు
అందుకే ను ప్చ్ అదేరా నేను జెప్పేది మనకు మనమే నేర్చుకోవాలి. మనకెవ్వడు నేర్పీడు ఎపుడికి
హాయ్ అండి ఉన్నిస్ సరే అండి
నేను యుద్ధం జేస్తనండి
అంటే రేపైనా బిర్యానీ అండి అయితే
బిర్యానీ ఇప్పియ్యాలా మీకు
ఏంటండీ మా యుద్ధం యుద్ధం అయిపోయిన దవాత చాలండి యుద్దం అయిపోయిన దవాతమ్ వంట బియాని పెట్టండి
ఆ
మీ ద్వారా ఫ్యాన్ యే పిత్తాని
మీ తోటయ
అవునండి ఆత్త జా
ఆ
శా మాత్తో జాగత్తగ ఉండాలండి ఎప్పుడు ఎవడొచ్చి యేం జేత్తాడో తెలియదండి.
ఆ అట్లైతే మేమంత రిస్కీ పనులు జేయలేంలే
చెయ్యాలండి చేయబోతే కదండి
బిర్యానీ కోసం చెయ్యాలంటవా
అవునండి కాదండి మాధు అభ్ మానంతో బాగుంతదని పంపితున్ననండి. అవండీ రేప్ హలో హలో అండి లో హలో